హలో
అండి బాగున్నారా అండి
మీరూ ఎలా ఉన్నారు
బాగున్నా అండి
ఏం చేయలేదండి వా కింగ్ చేస్తున్నాను
ఉ
మీరు
చెప్పండి నేనేం చేయలేదండి నేను కూడా గామ్ముని కూర్చున్నాను
ఉ ఇ గమ్మనాంటే ఆ అట్లా ఎ అవండి మధ్యానం భోజనం అయిందా
ఆ అయిందండి మీరయింద
ఆ అయ్యిందండి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు.
మ్మ్ బాగున్నారండి. మీ ఇంట్లో వాల్లండి.
ఆ మా ఇంట్లో వాళ్ళు కూడా బాగున్నారండి ఆ ఈ మధ్య ఆ ఏమండి మీ సిస్టరు బయట చదువుతున్నారంట కదా
ఆ అవునండి బానే చదువుతున్నారండి
ఓకేనండి ఏ ఇయర్ండి అంటే బీటెక్
థర్డ్ ఇర్ అయితే ఫోర్త్ ఎయర్కి వెళ్తాదండి
ఓకే బీటెక్ మంచి చదవండి
ఉం మంచి చదివేనండి
ఆ మీరు మీరేమి మీరేమి తీసుకున్నారు కోర్సు
నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సీఎస్బిఎస్ తీసుకున్నానండి
ఆ మీరు టెన్త్ ఎక్కడ చదివారు
కున్నా అండి
మళ్ళీ ఇన్ట్రండి
ఇంటర్ నారాయణ కాలేజ్
నారాయణ కాలేజ్ ఇప్పుడు బీటెక్ ఎం సెట్లో మీకు
మీకు మంచి ర్యాంకే వచ్చిందని విన్నాను ఆ వచ్చిందండి
ఆ ఇంకాండి
వచ్చిందండి
మంచి ర్యాంకు వచ్చింది మరి బీటెక్ ఎక్కడ చేరారు
మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలెజి ల్లో రాలేదండి అందుకనేసి బయట కాలేజీ లో చేరాము చేరామండి చెన్నైలో
చెన్నయ్య ఎక్కడా అది అడ్ర మీ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనుకుంటా
మా ఇంటి దగ్గర నుంచి దూరమే చెన్నైలో మధురవాయిలు కోయంబెడుకాడ ఎం జిఆర్ యూనివర్సిటీ అనేసి
ఆ
కాలేజ్ అనేసి మా తమ్ముడు వాళ్ళు చేరారండి అందుట్లో
ఉం ఉం మరి బాగా చదువుతున్నారా ఏయియరు మీరు
నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెం అండి
సెకండ్ సమ్ బాగ రాశారా ఫస్ట్ సమ్ ఎవనా మార్క్స్ ఎవనా వ చేయండి
రాలేదండి ఇంకా టూ మంత్స్ పడుతుది
ఆ మరి మీరు అంత దూరం చెన్నైకి వెళ్ళారు కదా మరి అక్కడ అకామిడేషన్ ఎలా
అక్కడ బాగానే ఉందండి అలవాటు అయిపోతది గా
అలవాటు కాదండి మీరు ఎక్కడ చేరారు అంటే
హాస్టలా లేకపోతే నేను డేస్ స్కలారండి పీజీ
పిజి ఆ
ఉం ఆ పీ జీ ఫు ఫుడ్ బా ఫుడ్డు బాగున్నది అడ్జస్ట్ అయిపోతామండి ఏం చేయలేము
ఏం చెప్పాలండి
మీరేం చదువుతున్నారండి
ఆ నేను అయిపోయింది సిఏ ఫైనల్ ఇయర్ అండి నేను యాక్చువల్గా నేను టెన్త్ లో వచ్చి మా లోకల్ మా ప్రాంతంలో దగ్గరండే స్కూల్ చే చే చదివాను
ఆ
మళ్ళ తర్వాత ఎంటర్ వచ్చి శ్రీ శ్రీచైతన కాలేజు
ఆ
తర్వాత డిగ్రీ వచ్చి ఆ ఇంకొక కాలేజ్ ఉందండి ఆ కాలేజ్ లో జాయిన్ అయను మంచి కాలేజ్ అది
డిగ్రీ అయిపోయింది ఇంగంగ మళ
ఇంక సీఏ తీసుకున్నానండి
మీకు వెళ్ళయింద అండి
ఆ మ్యారేజ్ రీసెంట్ గానే అయయిిందండి
అంతా బాగున్నాండి ఇంట్లో
అంతా బాగున్నారండి అవును మీ డాడీ ఏదో వర్క్ చేస్తారా నిన్న ఏం వర్క్ అండి
డ్రైవర్ అండి
డ్రైవరా ఏ ఏ డ్రైవర్ అండి
క్యాష్ డెలివరీ బాయ్ అండి
ఓకే ఎలా అండి మరి బానే సంపాదన అంతా బాగానే ఉంటందా
అంటే మానే అంటే చెప్పలేమండి కొంచెం కొంచెం రోజుకి ఒకలాగా
ఆ ఇన్న ఇబ్బంది ఏమి లేద అయితే
ఇబ్బంది అంటే ఉంటంది కదండి ఏదో ఒకటి కొంచెం
మరి మీ అమ్మగారు ఏమన్నా పనికి వెళ్తారా అంటే ఏమన్నా వర్క్ చేస్తున్నారు ఆ ఆమె కూడా
వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా అండి
మరిండి మీరు ఇ చెన్నై లో జాయిన్ అయింటారు మీ అక్క బయట అయినండి మీ సిస్టరు
మా సిస్టరు అమరావనే కుత్తూర కుత్తూరు సై సిద్ధార్థ కాలేజనేసి
ఓకే ఓకే అండి ఆ ఆ కాలేజీల పేర్లతో మనక వద్దులేండి ఆ బానే అయితే చదువుతున్నారు
బా చదువుతున్నానండి వ స
ఇంకంటే ఇంకేమన్నా మీ హాస్టల్ ఎలా ఉంది అక్కడ మీ
ఫెస్ వాటి గురించి ఏమ వివరించగలరాం ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు సీనియర్స్ ఉన్నారు బాగుంటారంండి మా తమ్ముడు నేను ఉన్నామండి ఆ నలుగురు ఆ మధ మీ క మీ కాలేజీ లో జిమ్ ఉందని విన్నా డైలీ కూడా వెళ్తాము
జిమ్మెలుతునారా హలో
చెప్పండి
ఆ జిమ్ అంటే డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారంట నే విన్నాను
మ్ చేస్తు ఉంటామండి
మరి డైట్ ఏమన్నా ఫాలో అవుతున్నారా
ఆ అవుతున్నా మండి దయీట్టు జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్డు ఏమి తీసుకోనండి అట్లా లైట్ ఫుడ్
మ్ మరి ఎటువంటి ఫుడ్ తీసు
తీసుకుంటారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్
ఉ
వండి ప్రొటీన్స్ ఇచ్చేటివి
మ్ మ్
అ
మరి చికెన్ చికెన్ డైలీ తీసుకుంటారా కొద్ది రోజులు కొంత మాత్రమేనా
ఉంది
డైలీ ఎందిసుకుంటారండి
హా హండ్రెడ్ గ్రామ్స్
హండ్రెడ్ గ్రామ్సా అంతేలేండి బాడీకి అదే సఫిషియెంట్ అనుకుంటా
ఉ డైలీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలండి అప్పుడే మజిల్ బాగా గ్రోత్ అవుతది
అవునండి విన్నానండి మంచిదండి మంచి ప్రో మంచి ప్రోటీన్ తీసుకోవడంం హెల్త్ ని మెయింటైన్ చేయడం డం కూడా మంచి హ్యాబిటె అలాగే ఎడ్యుకేషన్ మరి బీటెక్ లో ఫస్ట్ సెమ్ అయిపోయిందిన్నారు సెకండ్ సెకడ్ సెమ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు
అని బారాస మ్ ఇంగ చెప్పలేమండి రిజల్ట్ వచ్చినాకా చెప్పగలుగుతాం
ఓకే మంచి మాక్సే ఈసారి
ఎక్స్పెట్ చేసుకున్నా అండి మ్ఉ
మంచిదం అ అయితే బానే చదివారు అనుకుంటా అంటే ఎగ్జామ్ ముందు మీరు ఒ టెన్ డేస్ ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎగ్జామ్ రాయడానికి
ఎగ్జామ్ ఉందంటే అన్ని ముందు చదివిందే రివిజన్ చేసుకొని
ఉం
ఒక కొన్ని రోజులు అదే రోజుకి ఒ సబ్జెక్టుగా రివిజన్ చేసుకొని చేసుకుంటామండి మ్ చదివి కంబాయిన్ స్టడీస్ కు చేస్తాఅండి
హామ్ కంబాయిన్ స్టడీస్ కూడా చేయడం అనేది చానా మంచి చి హ్యాబిటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఆ మీకు ఎక్కువగా అంటే చెన్నై అంటున్నారు కాబట్టి తమిళ ఏమనా వచ్చా అండి
ఏదో లైట్గానండి మొనేకదా ఏళ్లను సిక్స్ మంత్స్ అయ్యింది
ఆ మరి లాస్ట్ ఇయర్ వరకు వచ్ చ్చేసరికి తమిళ్ బాగా నేర్చేసుకుంటారన్నామాట అయితే
మ్ తిసుకుంటాం అండి
మ్ మంచిదండి తమిలు అలాగే హిందీ కూడా అలాగే నేర్చుకోండి మంచి బాగా ఉపయోగపడుతుంది
తోడ తోడ వచ్చండి హ అజండి
ఆ మరి మీ క్లాసు లో పాఠాలు ఎలా చెప్తారు
ఇంగ్లీష్ లో చెప్తారంండి
ఇంగ్లీష్ లోనండి అంటే బాగా అర్థమయటట్టు చెప్తున్నారా లేకపోతే
అప్ప నాటిగానే చెప్తారంండి ఇంగ్లీష్ లో చెప్తారు
మీకు అర్థం అవుతున్నాయా ఆ ఎవరు ఎవరు మీకు ఫేవరెట్ టీచరు అంటే లెక్చరరు
ఫేవరెట్ టీచర్ అంటే ఎవరూ లేరండి
ఎందుకు ఎందుకండి అలా అన్నారు ఎవరో ఒకరు ఉంటారు కదాంటే ఫేవరెట్ లెక్చరర్ ఫేవరెట్ సబ్జెక్ట్
ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండి
ఫిజిక్స్ ఆ అయితే ఫిజిక్స్లో ప్రతి ఈసారి మంచి మార్కులే కొడతా ఉంటారనమాట ఫిజిక్స్ లో ఎక్స్పరిమెంట్ లు కూడా ఉంటాయని విన్నాను
ప్రాక్టికల్స్ ఉంటాయా అండి
మరి ఏంటండీ సెమినార్లు ఇస్తారని విన్నాను మీరే
ఉమ్ ఇత్తామండి సెమినార్సు
మంచిదండి సెమినార్ ఇవ్వడం ఇంగ్లీషులో నేనా కమ్యూనికేషను కమ్యూనికేషన్ అంతా అంటే సెమినార్ ఇచ్చేటప్పు ఇప్పుడు మీరు మాట్లాడేది ఇంగ్లీష్ లోన ఇంగ్లీ అదే ఇంతకు ముందు విన్నానండి మీరు ఇంగ్లీష్ లో బాగా దంచి కొట్టారని విన్నాను
ఆ
హ మంచిది మా అలాగే అలాగే మీరు ఆ బాగా చదవాలి అలాగే బాగా సెమినార్స్ ఇవ్వాలి
ఉ
ఆ ఫైనల్ ఇయరు ఐపి ఫైనల్ ఇయరు ఐపి మీరు మంచి జాబ్ కూడా కొట్టాలి
ఉ సరే అండి
అంత లోపల మీరు బా క్రమశిక్షణతో
ఉ అదేంది
చదువుకోవాలండి
సరే అండి ఉంటాండి బిక పనులు ఉన్నాయి
సరే అండి తర్వా తర్వాత ట్రాఫిక్ లో మళ్ళీ కలుద్దాం
ఓ సరే అండి బాయ్
ఓకే బాయ్ అ